హలో! ఆ, బావున్నారా?
ఆ బావున్నామండి, మీరు బావున్నారా?
ఆ, బావున్నాను. ఏం జేస్తున్నారు?
ఆ, సినిమా చూస్తున్నానండి. సినిమా కాదు, పాటలు పెట్టుకున్నాను.
అవును, ఏం సినిమాలు చూడలేదా ఈ మధ్యన?
ఈ మధ్య పెద్దగా బాగున్న సినిమాలు రావట్లేదు కదండి, అందుకే చూడట్లేదు.
ఆ, వెబ్ సిరీస్ గానీ అట్ ఆ, నేను చూసినాను. అది ఏందంటే? పేరు, గుర్తు రావట్ల.
పేర్లే, స్టోరీ చెప్పండి చాలు.
ఆ, అది ఫస్ట్ దాంట్లో హీరో నా? మామూలుగా టీవీలో ఆ, ఇట్లా అంటే పని చేస్తారు కదా, కొంచెం రిపోర్ట్. టార్క్ అట్లా, మ్మ్. యాడ్ అట్లా పని చేస్తా, అయినా ఇట్లాంటి. యాడ్స్ ఏపియ్యాలన్నమాట, న్యూస్‌పేపర్లలో అందుకు. వార్త పత్రికలు, ఆ. అంటే అట్లా వాళ్లకి చేస్తే, వాళ్లకి డబ్బులు వస్. వస్తాది కదా, అట్లా ఎక్కువ చేయడానికి చేస్తాడన్నమాట. అతడు ఏం చేస్తాడంటే, రోజు చనిపోయిన వాళ్ల ఇంటి దగ్గరకి అందరికి వెళ్లి. వాళ్ల గురించి కొంచెం, తెలుసుకుంటాడన్నమాట. తెలుసుకోని, ఆ.. తెలుసుకొని, ఇట్లా చెప్పియ్యండి. అందరికీ తెలియాల కదా. ఇం గొప్ప మనిషి, చనిపోయాడని. అని అట్లా చెప్పి, ఏదో ఒకటి చెప్పేసి వాళ్లను.
ఉమ్మ్.
డా, అది వేపియడానికి ఒప్పిస్తాడు. ఇగ అట్లా చేస్తా ఉంటే, ఆ ఒకసారి అట్లే. చనిపోయినప్పుడు ఒకరి ఇంటికి పొన్నింటాడు. అక్కడ ఒక చిన్న. పాపం, వాళ్ల పాప చనిపోయినట్. అతన్ వాళ్ల పాప ఉంటుంది. ఆ పాప ఏడ్చదన్నమాట.
అంటే, అర్థం కాలేదు నాకి.
ఓ కథన్ చ్, ఓ కథను చను. వేయింటాడు. వాళ్ల పాప ఏడ్చదు అక్కడ. ఆ, వాళ్ల పాప ఏడ్చదు అన్నమాట అక్కడ.
ఉమ్మ్.
అతనికి త ఆ అతను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ నాన్న కూడా అ ఇట్లే చనిపోయుంటే, అతను ఏడ్చలేదు. అదే గుర్తొస్తుంది. ఆ పిల్లోడికి అప్పుడు వాళ్ల అత్తయ్య ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, రోజు తిట్టి తిట్టి పెడుతుంది.
ఆ చిన్న పాపనా?
ఆహా! అప్ అతన్ని, ఆ హీరోని చిన్నప్పుడు విషయం చెప్తా అన్న నేను ఇప్పుడు. ఆ, వాళ్ల అత్తయ్య తిట్టి తిట్టి పెడుతుంది నన్ను. అతనికి అర్థం కాదు, ఎందుకు ఈమె ఇట్లగన్నా తిడతంది అని. పక్కనోళ్లందరూ వచ్చి అడుగుతారు, ఎందుకు వాణ్ని నువ్వు అంతగాన తిడతా అన్నావని. ఒక రోజు తిట్టేసరికి, అడిచి గట్టి. గట్టిగా అరిచి చేసి ఏడ్ చేేస్తాడు. ఇంకా ఆమె అప్పుడు చెప్తుంది. ఆ, వాళ్ల అత్తయ్య అప్పుడు చెప్తుంది, మనకి ఇష్టమైన వాళ్లు.. చనిపోయినప్పుడు మనం ఏడ్చాలి. లేకపోతే ఆ బాధ అట్లే లోపలే ఉంటుంది అది ఇప్పుడు ఇంకా అది గుర్తు చేస్తానే ఉంటుంది కాబట్టి ఏడ్చాల అనేసి అప్పుడు చెప్తు ఉంది
ఓ అందుకు ఆ అబ్బాయిని తిట్టింటుందా
ఆ అందుకే తిట్తు తిట్టింటుంది అతనికి అప్పుడు అర్థం అయింటది ఓ అందుకా మా అత్తయ్య తిడతా ఉండేది నన్ను అని ఏ ఆ ఇంగదా
ఆ చెప్పండి హ్మ్ చెప్పండి చెప్పండి
ఆ ఇంకా మళ్ళీ వచ్చేసి ఏం జరిగింటుందంటే అ ఆ అప్ పి ఆ పాపని చూస్తది ఆ పాప ఏడ్చదు వాళ్ళ నాన్న చనిపోయింటే
ఆ
ఆ ఇంకా అట్లా ఆ పాప ఆ పాపని అడుగుతే ఆ పాప ఎందు కు పాప నువ్వు అంటే ఆ పాప అడుగుతుంది మామూలు గ ఆ మా నాన్ని ఎవరు చంపారు అంటే ఎందుకు అలా అయిపేయినాడు మా నాన్న అని
ఆ ఓకే హీరోని అడుగుతుంది ఆ పాప ఉమ్
అప్పుడు ఇంకా అతను ఇంకొక ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళ నాన్న చనిపోయినట్టే ముందు ఒక అతను చనిపోయినాడు కదా ఆ పాప వల్ నాన్నా అట్లే ఒక అతను చనిపోయింటాడు అం టే వాళ్ళు ఎట్లా చనిపోయింటారు అంటే కరెంట్ షాక్ వచ్చేసి చనిపేయింటారు
ఓకే హా
అట్లా చనిపోయిన అతనికి ఇంకా డౌట్ వస్తది అది ఏయ్ ఆ మామూలుగా జరిగింది కాదు, కావాలని ఎవరో జరిపినారు అట్లా అనేసి
ఓక్కే దాని తర్వాత
ఆ దాని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు ఆ ఆ ఇంకా అట్ల తెలుసుకుంటా కొంచెం తెలుస్తుంది అతనికి కావాలని చంపేసినారు అని ఇంగా అతని కోసం వెతికేసి ఇం కా చానా అసలు అతనికి తెలియకుండా మొత్తం వెతికి వెతికి పెడ్ తడు ఇంకా
విల్లన్ తెలియకున్నానా
ఆ విలన్ తెలీదు ఎట్లుంటాడో కానీ అతని కోసం సం ఆరా తీస్తా ఉంటాడు అట్లే ఇంకా లాస్ట్ కనుక్కుంటారు ఇంకా చంపేస్తారు అంతే
హీరో విలన్ని చంపేస్తాడా అంతేనా సినిమా
ఇంకా మధ్యలో ఇంకా ఉంది అంతా చెప్పాలంటే కష్టం కదా
ఊ అది ఇచ్చేను
ఆ శ్రీ విష్ణుది అది ఆ ఓకే పర్వాలేదు ఒకసారి చూడొచ్చు బానే ఉంది ఆ థ్రిల్లర్ మొత్తం
నీకు లాస్ట్ వరకు విలన్ ఎవరో తెలీదా
లాస్ట్ వరకే అంటే ఇంకా లాస్ట్ లో కొంచెం ముందుండగా అప్పుడు తెలుస్తది
ఓకే అంటే లాస్ట్ వ కొంచం లాస్ట్ వరకు అలానే పెడతారు
ఆ తెలీకుండ హీరోకి తెలీదు అంతే
ఓకే అంటే మీకు చూస్తారు గదా మీకు కు తెలిస్ అది తెలియకుండా అలా థ్రిల్లింగ్ గా పెట్టారా అని
మాకు గూడా తెలుస్తది కానీ హీరో కంటే కొంచెం ముందర తెలుస్తది
ఓకే ఊహు బానే ఉంది అంటారు మూవీ
ఆ బానే ఉంది
చూడొచ్చు
ఆ చూడొచ్చు
ఉ
మృత్యుంజయ మర్చిపోయిన సినిమా పేరు
క్లాస్ రూమ్ లో కూర్చొని అదే చూసారా
ఆహా కాదు
మీరు క్లాస్ రూమ్ లో చూసిన మూవీ ఈ మూవీ ఒకటే కాదా
కాదు వేరే గురించి మాట్లాడండి ఫస్ట్ మీరూ ఏం జేస్తన్నారు
నేను స్నానం జేసొచ్చి కూర్చోనున్నా
ఆ
కూర్చున్న ఇంకా పాటలు పెట్ ఆ నిన్న తీసుకున్న చాక్లెట్లు ఉంటే ఒకటి తిన్నాను ఇప్పుడు
ఆ
ఊ నా స్నేహితురాళ్ళకి ఇచ్చింది
ఓ
ఊ ప్రేమ పొంగి ఇచ్చింది
ఆ చానా మంచి పాప అయిటుంది పాపా
అవును చాలా మంచి పాప ముస్లోలు ఎలా వర్తిస్తారో అలా ప్రవర్తిస్తుంది ఆ పాప
అ యా ఓపి ఎందుకు చేస్తా అంటుందంటే మీ కోసం అంటే మీకు సంతోషంగా పెట్టి చెకి చేస్తాని
ఆ ఒళ్ళంతా వెటకారం అండి వెటకారానికి మారుపేరు అమ్మాయి ఊ
మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తా ఉంటుంది కదా అంత మంచి పాప నేను ఎక్కడ చూడలేదండి డి అంత మంచి పాపని మీరు చెప్తా ఉంటే తెలుస్తా ఉంది నాకి
మీకు గూడా పిచ్చి ఎక్తుందా బాగా పని చేస్తుం ఆ పాప గురించి ఆ పాపే చెప్పుకోవాలి
ఆ అంతే ఎవరి గురించి వాళ్ళే కదా చెప్పుకోవాల్సింది
దాన్ని ఏదో అంటారండి సెల్ఫ్ డబ్బా అని అంటారు వాళ్ళ గురించి వాళ్ళు
సెల్ఫ్ డబ్బా ఎవరు గురించి వాళ్ళు చెప్పుకోవడం ఎట్ల నాకి ఇంత డబ్బులు ఉంది అంత డబ్బులు ఉంది అంటే దాని సెల్ఫ్ డబ్బా అంటారు
నేను గూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యులో అదే అంటారండి మీకు తెలియదులేండి మా ఫ్రెండ్ మీరు చూడలేదు గదా
ఆ అవును మీ స్నేహితురాలు అంతా ఎవరు మ్
ఏదో గ్రహణం నుంచి పడి వచ్చి పడింది ఆ అదే చెప్తున్నాను నా ఫ్రెండ్ గురించి చెప్తు అదే నా స్నేహితురాలు గురించి చెప్తున్నాను
మీరు ఇంటి దగ్గర ముగ్గులు అందుకే ఎస్తారా
మా స్నేహితురాలుంతా బాగా మేము వేయమండి
ఆ ఓపిక అన్ని వచ్చినట్లు ఉన్నాయి
అవును అన్నీ వచ్చుఅండి చానా
ఊ
ఉమ్ ఆల్ రౌండర్
అవును అది ఒక మంచి విషయం
ఆ అలా చెప్పుకొని ఆ పా ఆ పాప అలా బతికిపోతుంది
ఉమ్ ఇంకా పూల అల్లడం అవన్ని వచ్చా నీకేమన్నా పనులు చేయడం అట్లా
ఉమ్ నాకు రావు నీకొచ్చా
ఆ నా కొచ్చు పూలు మ ఈ మధ్యనే మా ఇంటికెళ్ళినప్పుడు పూలల్లింటి నేను
ఓ నేర్చుకున్నావా
ఉమ్ మా అమ్మకి రాదు కాబట్టి అందరినీ అడుగుతుంది ఎందుకు అందరిని అడుక్కోవడం అనేసి నేనే నేర్చుకున్నా మా అమ్మకు వచ్చింటే నేర్చు కోకుండా ఉంన్నింట మంగ మా అమ్మకి రాదు కాబట్టి
మీరు నేర్చుకున్నారు ఎందునండి అన్ని నేర్చి పెట్టుకోవడంలో తప్పులేదు గదా నా స్నేహితుడు అలాగే ఆల్రౌండర్ వాళ్ళకి ద మీ
ఆ అవును అవుతా నేను కూడా ఆ పాపని ఇన్స్పిరేషన్ తీసి అదే ఆ పాపనీ ఒకా
ఒక ఉమ్ అవ్వండి అవ్వండి చాలా మంచి పాపగా అయిపోయి పిచ్చోల్ గాకుండా మంచి పాప అయితే చాలు
ఆ
ఆ
మీరు ఇంకా సమయం తెలీదు నాకి ఇంకా ఉంది అనుకుంటా ఇంకా ఏం చేస్తారు మీరు ఇంటికి పో ఇంటికెళ్ళలేదా
మొన్న యెల్లి వచ్చాను ఇంటికి
అవునా ఎందుకు
మా ఊర్లో జాతర ఉండింది అందుకే వెళ్ళాను
అవునా బాగా జరిపినారా జాతర
ఉమ్ రాని జరిపినట్టు జరిపారండి మళ్ళీ అంత బాలేదు నేను పోలేదు
మీకు నచ్చదా జాతరలు మనుషుల్ని చూడడం
ఉమ్ అసలు నచ్చదు మనకి అలాంటివన్నీ పడవ్ ఆ ఓకే అండి బాయ్ ఆ సరే అండి ఉంటాను మరి
బాయ్